హలో
ఎలా ఉన్నావ్
సూపర్ ఫైన్ బాగున్న
ఉమ్.
నువ్వు
నేనా బాగున్నా.
ఉమ్ ఏం చేస్తున్నావ్. లేస్ ప్యాకెట్లోంచి తీసుకొని లేస్ తింటున్నా.
ఆహా ఏంటాసలు ఫోన్ చేయడం మానే. సవ్ ఫోన్ చేయట్లే గుర్తులేమ మేము.
నేనా కొంచెం బిజీగా ఉన్నా ఈ మధ్య ఉమ్.
ఉహ్ ఏంటా ఆ బీజీ.
ఫంక్షన్లు వచ్చినాయి మా బావగారల్ల అబ్బాయి అదే మా చు. చుట్టాల అబ్బాయి నిశ్చితార్థం ఉంది ఉమ్. ఆహ్ ఇంకా హడావిడిల్లో వాళ్ళు షాపింగ్కి వెళ్దాం అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటే అటు ఇటు తిరుగుతా ఉన్నా. ఇంకా అది ఉమ్ ఆహ్. పెద్ద పనే పడింది ఇంకా ఆ పనులు ఉంటాయిగా పెళ్లి కొడుకుని చేయి. ఆహ్ ఒడుగులు చేయటం వీట్లన్నిటికంటే ముందు. పెళ్ళి వచ్చేనెల.
ఆహ్ ఆహా ఆహ్ ఆ హడావిడుల్లో ఉన్నావన్న. మాట.
ఆహ్ అందుకాని కుదరట్లే ఫోన్ చేయటం.
ఆహ్ ఆహ్.
ఉమ్ ఇంకా మరి నువ్వు చెయ్యొచ్చుగా నేను చేయకపోతే.
ఇప్పుడు నేనేగా చేసాను.
ఉమ్ ఉమ్. పోయుంటాయి పోయుంటాయి.
చేయట్లేదు అని. ఉమ్ పెళ్లి సీజన్ గా ఇంకా పెళ్లిలు తగులుతూనే ఉన్. ఏదోక్టి.
అవును ఇంకేవో ఉన్నాయి ఫంక్షన్లు బానే చిన్న చిన్నయి. పది మందిలా గుడ్లాకేళ్టం. సరిపోతుంది ఏదో ఒకటి పని. తెల్లారి లేచింది మొదలు ఉమ్.
పండ్లతోనే అయిపోయిద్ది రాత్రి కూడా తెల్లార్నే.
ఉమ్. నిద్ర మంచం మీద లగవటమే ఏం టిఫిన్ చేసుకోవాలి ఈ పూట అని అదొ ఒక ఆలోచన.
ఆహ్.
నువ్వు అంతేనా.
అంతేగా సరే అని టిఫిన్ అయిపోయిద్దా. తినగానే మళ్ళీ అంట్లు కడగాలి సరే అయ్యో కడిగేసీ. ఆమె అంటే మళ్ళీ ఏం వంట చేయాలి సరిపడతు. పడుతూ వంట చేసేసి తినగానే కాసేపు పడుకోగానే తినబడేసింది బొచ్చలు గుర్తొస్తే మళ్ళీ. ఏవి కడగాలి.
ఆహ్ మళ్ళీ మధ్యాహ్నానికి వంట ఏం చేయాలి.
ఆహ్ మళ్ళీ రాత్రికి టిఫిన్ ఆ కూరా అని అన్నమా అని చెప్పి అదో ఒక గంట సేపు. సేపు ఆలోచించుకొని. ఆహ్ మళ్ళీ చేసేసి మళ్ళీ అయన్నీ తోమ్కొని. మధ్యలో మనకు బోనస్ లాగా.
బట్టలు ఉమ్. బట్టలు కూడా ఉతుక్కోవాలి బట్టలు. ఉతుకుతవ వాషింగ్ మిషిన్ లో ఎత్తవా.
వాషింగ్ మెషిన్నే ఇప్పుడు ఉతికే అంత ఒపికలు ఎక్కడ ఉంటున్నాయి.
ఉమ్ అదేలేే. నేను కూడా తీసుకున్న మిషను రసన్కాల్ లోన్స్ ఇస్తున్నారుగా ఈఎంఐ లది తీసుకున్నా
ఆహా ఏం మిషన్ తీసుకున్నావు?
అంటే ఫుల్లీ ఆటోమేటిక్కె
ఆ ఓకే
మ్ తీసుకున్నానమ్మా లేకపోతే ఈ మగ పిల్లలు జీన్స్ ప్యాంట్లు అయి ఉతకలైపోతున్నాం.
ఆ అయి ఎంత ఉతికినా పోవు అయి మన వల్ల కాదు అది ఉతికాము అంటే ఇంక పడిపోడమే మనం
మ్ అయ్యో పడిపోవడం అయి తడిస్తతే బరువుఎక్కుతై ఆ జీన్స్ ప్యాంట్లు.
అవునవును ఆ ఇంకాయి మోసుకొని ఏళ్ళి మోసేసరికి అయిపోయిద్ది.
ఉమ్ అందుకని
మ్ డ్రైర్ ఏసేస్తావా ఇంకా మిషన్ లో?
ఉమ్ అంతేగా మరి
శాంతంగా ఉండిద్ది.
ఉమ్ అవును ఇన్నాళ్లు తెలియక నేను చేత్తోనే ఉతుక్కునేదాన్ని. ఉమ్ ఇంక కానీ కొనుక్కున్నానమాట ఇంక ఉతకలేక
అయిపోయినాయా భోజనాలు?
ఆ అయిపోయినాయ్యి ఇంకా అయ సినిమాలు పెట్టుకొని చూద్దాం ఏదోటి సినిమా పెట్టుకుంటే కాస్త నిద్ర వచ్చిద్లే అని
పడుకున్న ముంది రోజే చూస్తావా?
ఉమ్ కాసేపు చూసి పడుకుంటా.
ఆ
ఉమ్
నేనైనా అంతే ఏదో ఒకటి ఫోన్ చూస్తూ నిద్రపోతా ఇంకా.
ఉ ఇప్పుడు ఫోన్ లోటి ఒచ్చినైగా కి ఉమ్ ఇంకా సినిమలంటే సినిమాలు చూడవా?
ఆ తక్కువ ఎక్ సెలవు దొరికినప్పుడు అట్లా చూస్తాను.
ఉహ్
ఉ మనక కాలి ఉన్నది పన్నతోన్నేయిపోయితే రాత్రి తన్ని తోముకొని కడుక్కొని అయిపోయేసర్ కి ఇంక రాత్ర అయేసరికి ఆపే ఐతై ఫోన్ అంటే ఉంది కాసేపు చుసి స్తే ఎప్పుడు కావాల అప్పుడు ఆపేయాచు సినిమా ఒకసారి చూడం మొదలు పెటంటే అయ్యదాక మళ్ళీ నిద్ర పట్టదు.
అహ్హ్ మ్ అవును
ఏంటి పండుగ విశేషాలు?
ఏ ఏ పండగ విశేషాల అమ్మో పండుగ తలుచుకుంటె భయం వేస్తుంది.
హ్హ్హ్
ఉ భూసులు దులుపుకోవాల? అరబరలు సర్దుకోవాలా ఉ ఈ పన్నోని పెట్టుకుందామం టెనేమో వేలక్ వేలు ఉ
ఆహ ఇప్పుడు అంతా మారిపోయిందిగా అప్పట్లో అసల
కోజి కొంచ్ ఆ
అంతే కొంచెం కొంచెం ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ సర్దుతా
ఉ
ఈ ఎండలకి ఇంకా అసలు ఉండదు ఓపిక ఇప్పుడు మళ్ళా
అవును ఒగ రో జు కొంచెంకొంచెం చేస అనేసి అనుకుంటున్నా
ఆ
ఆ పండగ ఎందుకు వస్తదో గాని నా ప్రాణానికి
అందరి ఇంట్లో అంతేలే ఏవు మనమేమో చేయకుండా ఉండలేము. చేద్దామంటే ఓపికలు ఉండవు.
ఉమ్ మరి
ఆ
చేసుకునేటప్పటికి పతి
అంతేగా అయ్యో అయ్యో తప్పవ్ మనకి ఇవి ఎందుకు రాశారో కానీ ఇట్లా
అంతే అది వెనక శివు ఎల్లి ఉ ఏంటి వారం రోజులు పని ఒక ట తిండి అని చెప్పిరా అని చెప్ వస్తే నందికి నంది వస్తా వస్తా దారిలో ఆ వారం రోజులు తిండి ఒకరోజు ఏంటది ఏం చెప్పాను
వారం రోజులు పని ఒక రోజు తిండి
అంతనే ఒకరోజు తిండి తిండి త తలస్నానం అనుకుంటా ఒక రోజు తలస్నానం ఇ చెప్పి రమ్మం ఏదో మర్చిపోయినమ్మ బలే విచిత్రంగా ఉంటది ఆడుకుంటా ఆడుకుంటా వచ్చి రివర్స్ లో చెప్పాడు. వారం రోజులు తిండి ఒక రోజు తలస్నానం అని
ఆ
అది అలా అయిపోయింది ఇంక మూడు పూట్ల తింటాం.
పనులతోనే అయిపోతుంది ఎండలు కసలు డట్లా ఏ ఎండలు పడుతున్నాయో మీకె ఎలా ఉంది వాతావరణం అక్కడ
అలాగే ఉంది. అవును ఇంతకి మామిడికాయ్ పచ్చడి పెట్టావా.
ఈసారి ఇంకా పట్ల కొట్టిచ్చాలి ముక్కలు
ఉమ్ ఆ నేన్ పట్టేసానమ్మ ముందు సన్న ముక్కల్ పచ్చడి పట్టేసా
ఆ బా వచ్చిందా మరి
ఉ ఇంకా బాగ వచ్చేదే ఉంది సన్న మక్కలు కోసి ఉప్పు కారం ఆవు పిండి మెంతి పిండి వేసి నూనె ఎస్తరు గా మత్ పెట్టటంఎగ
అంతేగా
ఉ అదైతే కొంచెం టిఫిన్ ల ఆటలే తినచ్చ
ఆ ఇంకా చట్నీతో పనిఉండదు. అసలు చట్నీ ఏం బావట్లే ఇమ
బాగోట్లేదు గ్యాస్ వస్తుంది అయితే ఎటంటే
ఆ దాని కన్నా పచ్చల నయం అనిపిస్
అవును
ఆ
ఇంకేటీ సంగతులు
ఏమున్నయి బట్నల షాపింగ్ మాల్ పెట్టము మేము
మాల్బెట్టార అంద్రు
మెల్లగా ఇప్పుడు మొదలు పెడితే ఆ ఆహా అట్లా అనుకునే వెళ్తాము కానీ ట్లు మాకు తగ్గట్టగా ఉంటాయి ఇప్పుడు మొదలు పెడితే పండగ అయ్యేసరికి ఇంట్ల అందరికి బట్టలు వస్తాయి
ముందు ఒకళ తెచ్చుకొని మళ్ళీ మార్చుకొని
ఆ సరి పైది
అట్లాగా పెట్ ఊ మేమంతే రెండు రోజుల ముందు మొదలు పెడదాం అనుకుంటాం కానీ అది ఒక ఒక రోజు ముందే అయిది ఏదోటి కాంప్రమైజ్ అయి తెచ్చుకుంటాం
అయ్యో అంతే
ఊ
ఇంగ
అది
ఇంకేంటి సినిమా జూసి పడుకుంటావా ఇంకా
ఆ అంతేగా మరి
ఆ ఎతుకున్నావ సినిమా మరి
ఉ చూడాలి ఏదోటి చూసుకొని ఎతుకొని ఒక అరగంట ఏమో చూసేసి పడుకుంటే అయిపోతది అదె చూస్తా నేను అరగడ్లో సినిమా అవటం కాదు ఈ లోపు నిద్రపోతా అక్కడే సినిమా చు చూత్తా చూత్తా అని ఆ అది అలా జరుగుతది అన్నమాట నా సినిమా ప్రయాణం రోజ అం తెస మా అబ్బాయి అయితే అదే అంటండు నీతో సినిమా చూడాలంటే మూడు రోజులు పట్టిద్దమ్మా అని
అంతేగా అరగంట అరగంట అయ్యేసరి సరిపోయింది
ఊ సరే మరి అయితే మీర్కుడ తిని ఆ ఓకే మరి ఉంటాను బాయ్ ఉ